లైన్లో ఉండు మా ఆయన డబ్బులు అడుగు తనుబడుతాను
ఇస్తాడు మరి ఓకే మళ్ళా మాట్లాడే కొట్టినక్క
ఆ లైన్లు ఉండు కాల్ కట్ అవుతుంది మాట్లాడతన్న ఆయనకు, నాకు అసలు హెల్త్ మంచిగా లేదే, పిచ్చిలుెత్త్తంది ఈ ఫోన్ చేయబట్టి ఏ పనలేనోడు ఏమో చేసిండు అన్నట్టు అయినా ఆగుడు పడినట్టే ఒక్క సరే అన్ని కాల్స్ కూడా మాట్లాడవద్దు ఇక ఏమానుపితలేదానే
నాకు వీళ్ళు ఇద్దరు మా పాపకు జరం వచ్చింది లా ఇంటికాని ఉండు చిన్న మేము ఇయ్యాల మా బై బర్త్ పత్రి అని గుడికి వచ్చిన సేమియాలు వేసినా అన్నం కూరా ఇప్పుడిప్పుడే అండిన
పని తిరలేదోమో నీకు
హమ్ ఏం బర్త్డే చే సుకుంటే అదైనా ఫోర్స్ తోటి గుడి కి పోదాం పోదాం పోదాం అనీ బతిలదంగా కచ్చిడు
మీ ఆయన వచ్చిండు మా ఆయనైతే పో నీకు ఎడా పని లేదు అంటాడు
ఏ అత్తడు
ఈనాడు ఒక మానంగ ఈనడున్నన్నమాట పోదమని అంటే
ఆయన మా వింటాడు మాట ఇట్రా ఏం చేూసాడ ఏమో ఏమో ఏమో న చెప్తా ఇంకా హలో డా డా ఎవరాకు వినిపియులే ఈప్పుడే వినిపిస్తుంది చెప్పు
త్తమ నాటవాళ్ళు ఇరవై ఆరోవ తారీఖు లోపు ఆపరేషన్ చేయాలన్నారు
ఈ నెలలా
ఇంక ఎన్ని రోులు ఉయి పదిహేను రోజులే ఉన్నాదిహేను రోజులు వీళ్ళు టెస్ట్లే చపి యాల పోయి ఆ బిల్లు పాస్ చేపించుకొని వచ్చిండు మరి ఆ టేస్ట్లు ఎప్పుడు చేపిత్తరు మీరు
ఏమనం చేసుకోనినే సప్పడ చేయకా ఉండు
నేను అదే అన్న మా అత్త మామ తటి మీరు బిల్లు శాంక్షన్ చేపియ్యాలి అని చెప్తారు అది గవర్నమెంట్ పని గవర్నమెంట్
ఆ మంచి పని చేసినవ్ ఆ
మళ్ళీ రేపటి రోజున మాకు ఏం చెప్పలేదు మమ్మల్ని ఏం తెలవనోలక్క తీపి
అంటారు
ముందే చెప్పిన చెప్పేసరికి ఇగ ఇద్దరూ మా అత్త మా మామ పొద్దుగాల లేసిడు ఇద్దరూ అ కాదే కనీసం ఒక పదివేలు కూడా అరేంజ్ చేసుకోనేదే వాళ్ళు ఏదో వాళ్ళు ఇష్ట అంటే వాళ్ళకు ముందు జాగ్రత్త లేదు ఏమన్నా అయితది
తిన్నదానే మరి అన్నం
ఎట్లో ఏమో ఇట్లా ముచ్చట్లు చెప్పుతు ఇప్పుడు పోదో ఈ అమ్మ ఒక అమ్మే ఫోన్ చేసిందే మీ బావ కి టీకా ఏపిచ్చినవా ఎన్ని రోజుల టీకా ఏ పిచ్చినావ్ అని అడుగుతాంది
హ ఆ రమ్య గంత బక్కగా ఉన్నది వమ్మో
ఆ మంచిగా మాట్లాడిందే రమ్య కాదే అమ్మే పేరు
మౌనికా ఆహా నాతోటి పొగరుగా మా కారిందే
అవునా నాతోనైతే మంచిగానే మాట్లా ఇగ అవసరం ఆ కార్ అయిపోదాక మాట్లాడిందిగా ఆవా కాలుసు అయిపోయినాక నా ఒక కాలు ఉంటే ఇక పక్కన పెట్టింది మాట్లాడుకోపాటుఅని తం
ఆహా
అవే వాళ్ళ చేపల బిజినెస్ చేస్తాడట నే వాళ్ళ ఆయన
ఆ చెప్పింది చెప్పింది ఆమె ఫోటో నీకెట్లాొచ్చిందే
పెట్టామన్నాను చూద్దాం ఎట్లుంటదో అని
ఆ హా
అమ్మే మెసేజ్ చేసిది నాకు నా ఒక్కదానితోటే మాట్ మాట్లాడింది ఆమె నాతోటే పది కాల్స్ దాకా మాట్లాడింది మీ తోటి మాట్ ఎట్లా అయింది కొని
నాకో రెండు మూడు చేసింది
హు మీకు మాట్లా హు వాళ్ళు బాబుకు టెన్ మంత్స్ వాళ్ళ అక్కకే కూతురు అంట వాళ్ల ఆయనకు కార్ ఉందంట
ఏదో బండి కూడా ఉన్నదంట చేపల కో
ఆయన చాపలు ట్రాన్స్పోర్ట్ చేస్తాడంట అక్కడ నుండి ఇక్కడి కీ ఇక్కనుండి ఆ మాత్ త్ర చేపల పేరు
ఆ చెప్పింది గీ కళవతి నెంబర్కి వత్తలేదు గదే కల్పన నెంబర్కి అత్తాంది.
కొత్త చిలే
హ ఏమ్మో ఇప్పుడు నీ ఇ
ఆహా నువ్వు త్రీ త్రీలు కొట్టినో
ఆ
డబల్ త్రీ యిట్ త్రిబుల్ త్రీ కొట్టినను డబల్ త్రీ కొట్టాలగా
ఆ సరే నెక్స్ట్ సరద్దం గ్యాపి ఇద్దాం మళ్ళ సర మాట్లాడిన ఈ కాల అయిపోయినాక. ఇంకొక వాళ్ళు మాట్లాడతావా వేరే వాళ్ళతో మాట్లాడతావా.
ఇప్పుడు నీతోటి మాట్లాడతా న నాక ఎవరితోటి మాట్లాడినా నీతోటి మాట్లాడిన అనిపితది
ఆ
ఏం చేద్దా ఏం పని చేస్తాను నేను్
ఉహ
ఈ కాల అయిపోయినానుక కడి ఆ మళ్ళీ మెసేజ్ చేస్తా ఫోన్ చేయండి సార్ ఒక కాల్ మాట్లాడదం.
ఎంత టైంలో అది ఇంక్కడ తిన్నావు మరణం ఏ చెవుకాడ పెట్టుకుంటే చెవు బాగా నొప్పి లెట్టంది
నా ఫోన్ ఆల్రెడీ వేడిగా అయింది. అయినా చవికానే పెట్టుకున్నా ఇది స్పీకర్ ఆప్షన్ లేదు కదా దీనికి.
నబేక్ లేవ్వకపోవు స్పీకర్ ఉంటే ఫోన్లకు
ఆ ఏంటిదే
నేను బ్లూటూత్ ఎక్కువ యూజ్ చేసినా బ్లూటూత్ యూస్ చేసరికి చెవులు ఘోరంగా నొప్పులు ఎతాన్నా
కడువు తా పోని
కు
ఆహా ఇలా సేమే చేస పిన్నడు పోయిడి ఇలా సేమే నాదే దీన్న
ఆ మధన అన్నం ఇంకా
ఇవాల దినన్నే
ఇవాళతేన్న అన్నం
ఎందుకో కాస్ట్ంగా
ఆ ఇక ఉంకోటు కాల్స్ అయితే అయిపోతుది అమ్మ ఇ చప్పుడేకుంటా
అన్ని ఐపోనయా న మూడ ఐపోనయా
ఆ అన్ని జీరా జీరో చేసిన నీకు కంటిన్యూ చేసిన ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్
ఎప్పుడు అవునా అందుకే ఊక ఫోన్ వచ్చిందా
ఆ నాకు ఫుల్ తలనొత్తని ఇద్దరు పిల్లలతోటి మళ్ళీ ఊరికే ఫోన్ చోదగా పెట్టుకుంటే అందరు ఎట్లా మద రకంగా చూతారు ఆయన అ ఆ మా ఆయన అప్పటికే అన్నాను నిన్ననే ఊరికే ఫోన్ మాట్లాడితే అందనేమంది అనుకుంటార అన్నాడు అంటే వేరే విధంగా అర్ధం చేసుకుంటారని అన్నాడు ఇక అందుకని ఇక నా కూడా అంతా ఇ వేరే ఇట్లా సెల్ఫ్ వర్క్ అయితే మంచి ఉండే
నను అే అన్లేదా ఫస్ట్ రోజు పజెక్ట్ రాంగనే మన సన్మతి ప్రాజెక్ట్ అయితే బాగుండే మన సెల్ల మనం చేసుకునే స ఇక్కడకి ఉండది ఈ ప్రాజెక్ట్ ఊరికి రెండు నాలుగు గంటలు మాట్లామ అంత అంటుంది నిన్న బొమ్మని ఈ మొక సూర్య లోకంలో పట్ ది ఈమ సౌది ఈమ కంట
ఆమె బాధ అవ్వకునేది నీ బాధ న కొ వా బద అలాగవరి మల్
అబ్బే లేదండి. అది మా అడ్ బిడ్డోల అత్త, మామ వచ్చిల్లట్నే వాళ్ళ ఆ త్త మామయితే వాళ్ళ ఇంటికి రావద్దటా. మా ఆ
ఉమ్ ఎవళ సైడ్ వాళ్లే ఆలోచించుకుంటారే.
ఉమ్ మా ఆడబిడ్డంటందిగా. ఫోన్ చేసి అది పెట్టు, ఇది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్. టన్ అంటంద్ నాకు
ఆ ఖాళీగున్నవ్ నువ్వు ఇంట్ల. ఆ నువ్ ఇంట్ల ఖాళీగున్నా. వ్ ఎస్ పెడ్తావ్
అది పెట్టి ఈ బలం, ఇది బలం, అది బలం, అని అంటది. నాతోటి అంటే నేను పొద్దున్దాక ఏమి ఉంటలేను. ఆవూ పన్నది. వచ్చి ఇంట్లనే ఉన్నాద్. చేసుకని తినమన్ రాదను ఆ క్కనన్న
ఆ
అంటే సప్పుడ్ చేతలేగా. బాగాలు సువిలాస లేందో ఏమో చి
ఇగో ఉన్నాయని ఫోన్ మాట్లాడత్ మా పాప ఇంటికనే ఉన్నద్. ఒక డబ్బ ఫోన్ పడ్డట్టే ఇట్లా ఆడుకునే వాటిని బో బొమ్మలకి. ఫోన్ లెక్క ఏసుకొని. ఆమె చెప్ క్కడ పెట్టుకొని ఏం చేత్తన్నవ్ తిన్నవ అంటాంది.
ఉహ్
హలో
ఆ
ఏమైందే చప్పుడ్ చే
ఏం లేదు ఫోన ఏమో వచ్చింది. వేరేవాళ్ మేడం గిట్లా ఫోన్ చేసిందేమో ఆనీ నేన్ భయపడే
ఆ సరే మరి గ్యాప్ పిద్దంతి మల్లో ట్వంటీ మినిట్స్ అట్లా. న్యా గూడా ఊకే ఫోన్ మట్టుకొని పట్టుకొని. పిచ్చి లేతందిగా
ఉమ్ సరే
నేమ్ మల్ల నీకు ఆగు. మెసేజ్ జెత్త ఇంకా టెన్ మినిట్స్ రాలేగానీ చూస్కో
మ్మ్ టెన్ మినిట్స్ అయినంక. మెసేజ్ జై నేన్ చేత్త.
ఆ సరే వాయన బాత్రూమ్ కడగాలి కొంచెం పనిఉన్నాయి నాకు
టెన్ మినిట్స్ అయినంక కట్ జేయాలా మరి ఇప్పుడు చేయాలా
ఆ కాదే ఇప్పుడు బాత్రూమ్ కడగాలే పని ఉంది నేను నీకు మెసేజ్ చేసినప్ డి అయి
ఆ సరే